అది చూస జస్ట్ ట్రై చేస
నాది ఈ రోజు అయిపోవాల నీ గుండు పగల కొడతా
నా గుండు బాగా నా గుండు లేదు గుండు చేపి
చేపిస్తా ఏం చేసాను ఏదో చెప్తున్నా ఆ కే ఫస్ట్ ఏసేస యుఎంఆర్ ఇంకొకటి కేసేస మళ్ళీ మల్లి ఇంకోసారి కాల్ చేసా మరి ఒక్కో మొక్క తీసుకున్నాం కదా మంచిగా తీసుకుందామని అది తీసుకుంటు కాల్ చేసాన ఆమె ట్రాన్స్ఫర్ చేసేటప్పుడే నేను ప్రొవైడర్ నెంబర్ లైన్ ఫోన్ నెంబర్ అడిగి కీ రాస్ రాసి పెట్టుకున్నా ఆ నెంబర్కి కాల్ చేసా
హుమ్
అమె ఏమనింది మా కొలిగే ఇంతకు ముందు ఇచ్చింది కదా మళ్ళీ ఎందుకు అడుతున్నారు అనింది నాకు డీటెయిల్స్ సరిగ్గా ఇవ్వ లేదు ఇవ్వరా అని అడిగితే ఇచ్చింది నా నాకు పిచ్చి పడుతుంది ఏంటంటే ఫస్ట్ ఇచ్చినామేమో హండ్రెడ్ పర్సెంట్ కావ నాట్ రిక్వర్డ్ అని చెప్పింది అక్కడ వరకు బానే ఉంది ఆమె ఇచ్చింది నాకు కొంచెం డౌట్ అనిపించింది ఎందుకు అందుకనే మళ్ళీ కాల్ చేస్తే సెకండ్ ఆమే కానీ సెక ఫస్ట్ ఆమె డిటెక్టబుల్ డజ్ నాట్ అప్లై అని చెప్పింది సెకండ్ ఆమేమో డిటెక్టబుల్ డస్నాట్ అప్లై అని చెప్పింది మళ్ళీ అన్ని ఇచ్చింది
ఆ ఇస్తారు
మళ్ళీ ఏం చెప్పిందంటే ఈ డిటక్టబుల్స్ ఇవన్నీ ఈ ప్రోడక్ట్ కిందైతే రావు అని చెప్పింది నాకు
ఆ
వచ్చింద అని చెప్పి ఫస్ట్ అని చెప్పింది అన్ని జీరో జీరో పెట్టిస్తా
ఆ
మళ్ళీ దాంట్లో ఉంటుంది కదా దాంట్లోకి వెళ్ళి చూస్తే ఈ ప్రొవైడర్ కింద రిడక్టబుల్స్ అయితే రావు అని చెప్పింది రానప్పుడు ఎందుకులే ఎంటర్ చేయడం అని చెప్పి అన్నిీ జీరో జీరోలు పెట్టేసా
హ్మ్
ప్రొవైడరు ఔట్ ఆఫ్ నెట్వర్క్ అంట నాకు పిచ్చిలేస్తుంది ఆ అవుట్ ఆఫ్ నెట్వర్క్ అంటా వేరే పేరుకి అవుట్ ఆఫ్ నెట్వర్క్ ఉంటే ఆ ఫన్ను పెట్టాలా లేదా అని అను డౌట్ వస్తా ఉంది
ఆహ ఇప్పుడు బిసిబిఎస్ ఆఫ్ ఉంది కదా బిసిబిఎస్ కి ఒక్కటే అ
కాదా ఇంకా దేనికి పెట్టాం కదా అవుట్ ఆఫ్ నెట్వర్క్ నిన్న మనం పెట్టాం కదా అదొక డౌట్ నాకు ఎందుకో
బేసిక్గా మిగతా అన్ని అవుట్ ఆఫ్ నెట్వర్క్ ఉండవు
ఉండవు ఉంటే
ఉన్నా మనం ఫన్ లేదు దానికి దీనికి ఒక్కటే ఉంది బిజీవర్స్ కి
ఆ పిచ్చి పడుతుంది నాకు ఇంకొకటి ఏంటంటే
ఒకవేళ ఇండివిడువల్ అవుట్ ఆఫ్ పాకెట్ ఉండి అది మెట్ అవ్వలేదు ఇండివిడువల్ ఒకవేళ ఫ్యామిలీ మే అయ్యంది అవుట్ ఆఫ్ పాకెట్ మాక్సిమం అప్పుడు మనము అవుట్ ఆఫ్ పాకెట్ ఫ్యామిలీ అవుట్ ఆఫ్ పాకెట్ మాక్సిమం మస్మిట్ ఆ రెస్పాన్సిబిలిటీస్ జీరో అని పెడతా కదా
ఉ
ఏది మెట్టయినా జీరో పెడతాం
ఏది మెట్ అయితే ఆ దాని జీరో పెడతాం ఏది మెట్టవకపోతే దానికి విల్ బి జీరో అని పెడతాం హు
ఏందోనే ఇచ్చలేస్తుంది నాకు మధ్య ఇవి వస్తుంటే
మీరేమో మంచి వర్క్ చేసుకుంటున్నారు
యా ఎవరు అమ్మ మంచిగా చేసుకునేది ఆ పిల్ల పొడుగు పిల్లకైతే అ అందరు వచ్చి కనక్ తీసి ఇస్తారు ఎ రోడు పక్కోడు
ఉహు అ లేదా మీ ఆవస్థలే రోజా
వస్తుదమ్మా తల్లి ఈ రోజు నుంచి మళీ డిస్టబెన్స్ ఏ నిన్న ఉన్నట్టుంది వీకెండ్ అప్పుడే రెండు రోజు లేకపోతే మూడో రోజు కూడా వచ్చేసింది
అదే ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి మీకు తెలియట్లే
బా అవును బాగా ఎంజాయ్ చెత్తన్నారా నువ్వు కూడా వచ్చా ఎంజాయ్ చెప్పు
నన్ను రానీరు
ఎప్పుడెప్పుడానుంది నాకైతే ఆ పిల్ల మా సూపర్వైజర్ వాళ్ళ నా పక్కన పిల్లకి కడుపు నొప్పంట డేట్ వచ్చింది మనకి ఉమెన్ వెల్నెస్ ఉంటుంది కదా లీవ్స్
ఉ
పెట్టుకోవడానికి ఫోన్ చేసిందంట ఫోన్ ఆ పిల్లకి పీరియడ్స్ ఏదో బ్లీడింగ్ ఎక్కువ అవడం సంథింగ్ దో ప్రాబ్లం ఉంటది పిల్లకి అందుకనే జనవరి అంత అత్త వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిందంట ఫిబులో వచ్చిందంట ఆఫీస్కి అయితే ఐ మొన్న నలాగే సండే నైట్ నైట్ డేట్ వచ్చింది మండే టూ సెకండ్ డే
ఉ
లీవ్స్ లేవు నేను ఇవ్వను అన్న అంట ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా నేను
ఆ
నేను ఆ రోజు అదే నేను రోజు చె ఇచ్చేసా మా టీం లో ఎవరైనా లీవ్ లో ఉన్నారా అని ఆ రోజు ఆ టీ మా టీం లో ఒక్కడు కూడా లీవ్ లో లేడు ఏ తల్ ఇట్టున్నార మనది మనం తీసుకుంటా లీవ్స్ అనేదే మనకు కావల్సినప్పుడు పెట్టుకోవడానికి అది కూడా లేకుండా పోతుంది ఎంద్ర సామి అనిపించింది
అదే కదా ఇప్పుడు సర్లేదు మీరు ఇంకొకరు ఇకొకరు వ్ ఇచ్చ ఈ రజు ఇవ్వకూడదు అనుకున్నప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్న ఇవ్వాలి కదా అట్లీస్టు నువ్వు తెలుసు నీకు తెలుసు కదా ఆడపిల్లల గురించి మరి నువ్వే
ూ తిట్కు ఆమె చాల మంచి ఎందుక మీ వేస్తే మీకు డబ్బులు వస్తాయి అంటే మీకు జీరో ఉంటే మీకు ఈరోజు రాదు ఉన్నదున్నట్టు చెప్తది భయపెట్టో ఏదో ఒకటి డైలీ టార్గెట్ రీచ్ అవ్వాలా ఏదో ఒకటి చెప్తుంది ఇప్పుడున్నావి ఆ లావణ అదే ఇప్పుడున్నావి ఇంతకు ముందు పొడుగామి ఆమెకు సూపర్వైజర్ ని చూడు వాళ్ళిద్దరు నాక ఏమనిపిస్తారంటే ఏం చెప్పరు గమ్ముకుంటారు ఏదో ఒక చెప్తే కదా తెలుస్తుంది చెయ్యాలా వద్ద ఎన్ని చేయాలి ఏంటి క్లారిటీ ఉంటుది కదా
మా సూపర్వైజర్ ఉన్నారు కదా ఫస్ట్
మీ సూపర్వైజరు నిన్న నేను నిన్నే అ నిన్నే అనుకుంటా నేను కూర్చొని చూసుకుంటున్నప్పటికీ ఇంకా షిఫ్ట్ స్టార్ట్ అవ్వలేదు చూస్తా ఉంటే నా పక్క నుంచి వెళ్తా వెళ్తా ఏదో ఫ్రెండ్ కాక హాయ్ చెప్తారు చూడు హాయ్ అని
అట్లా పిలిచి హాయి చెప్పారు నాకు భలే మంచిగా అనిపించింది అరే బాలే చెప్పాడే అని
అలాగే చెప్తారు ప్రతిసారి పేరు పెట్టి పిలిచనా లేకపోతే ఏదన్నా చెప్పి హాయ్ అంది హాయ్ గుడ్ మార్నింగ్ అని చెప్తారు
ఫీల్ వచ్చింది వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ ఏమన్నా వెళ్తాయి హాయ్ అంటారు కదా ఆ వైబ్బు అనిపించింది నాకు
మంచిగా చెప్తారు మంచిగా రిసీవ్ చేసుకుంటారు మంచిగా చెప్తారు కూడా ఏం చెయ్యాలి ఎలా చెయాలి మంచోరు ఈరోజు చాక్లెట్ ఇస్తా ఇచ్చేయి ఐతే నిన్న హాయ చెప్పారు కదా ఇరోజు ఇస్తే ఇచ్చేయి
ఎం చక్లేటా దేవుడో వద్దులే అమ్మ అట్లా బాగోద
నువి నువ్వు అని జెప్పకు నా పేరు చెప్పిచెయ్
నీ పేరు చెప్పే ఇచ్చా మొన్న వద్దులే ఇంకా అనిపించింది
హ్మ్మ్
మళ్ళీ ఆడతడ ఇచ్చాను అనుకో వాళ్ళు ఏం చేస్తున్నారు జాబ్ వచ్చిందా
ట్రై చేస్తన్నార అంటాడు
ఆ అవుండి ఉ
ఏందో లైఫ్ ఏం అర్ధం కాట్లా ఎటు పోతుందో నాకు ఎందుకో చాలా దిగులు
నేను నీకు ఆల్రెడీ చెప్పా నా పొజిషన్ ఎట్ంటుందో నువ్వే నాకు జబ్బాకు బయ చేసి మళ్ళీ మళ్లీ
నీకు ఒకటి చెప్పు మీ ఇంట్లో ఖచ్చితంగా నువ్వు జాబే చెయాలా జాబే చేయాలా అని ప్రెషర్ ఉందా
ఆ
ప్రెజర్ ఉంటే నువ్వు ఇంత ఇదిగా ఉండవే తల్లి ఎంత దిమాగా ఉన్నావో వచ్చి ఎన్ని రోజులు అవుతుంది అక్క దగ్గరకి పోకుండా ఈ రోజు ఊపుకు నిన్న బొయ్యవు ఈ రోజు అ ఊరికెళ్తంది అని తెలుసు ఈ రోజు పోయయావు ఈ రోజు ఈ వీక్ అంతా ఇ టైమ్ వేస్ నీకా నువు నువ్వు ఎన్ని రోజులు అయింద వచ్చా ఇంత ధీమాగా ఉంటా నీక అంత ప్రెషర్ ఉంటే ఇంట్లోన
కాదు మా అక్క వాళ్ళు ఏంటంటే లేట్ అయినా పర్లేదు కొంచెం మంచిది దెచ్చుకో అంటున్నారు
లేట్ అయినా పర్లేదుదంటే నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళి చూపిచ్చుకొని మంచి కంపెనీలు వెత్తుకొని జేయిచ్చుకో అన అంతేగాని పీజీలో రెస్ట్ దీసుకోమని గాదు జెప్పింది
లాస్ట్ వీకు ఆమే హెచ్ఆర్ వల్ల లేట్ అయిపేయింది
నేను చెప్పా ఆమని నమ్ముకోవద్దాని ఇప్పటికి మూడో వారమా రెండో వారమా ఇది
నేనొచ్చి వారమే అయ్యిందే
నువొచ్చి వారమైందా ఇది రెండో వార మైతే
లాస్ట్ ట్యూస్డే చెప్పానుగా సేమ్ చెప్పింది ఐ విల్ లెట్ యూ ఐ ఐ విల్ చక్ ఇఫ్ ఇట్ ఇస్ అప్డేట్ ఏదైనా అప్డేట్ వొస్ స్తే నేను నీకు ఖచ్చితంగా చెప్తాను అని జెప్పింది
ఇంక అడగమా
అదే వదిలేసా నేనింకా
ఏమన్నా అప్డేట్ ఉంటే ఊహ వాళ్ళుకు ఖచ్చితంగా జెప్తది సారీ ఆ పిల్లకి కొంచం
ఊ అని బొతుంది ఫ్లైటు
జూడు ఆమెకి పొట్టి పిల్లకి ఇద్దరికిీ చెప్తది ఎందుకంటే ఆమె ఫోన్ జేసింది కాబట్టి
అవుండ్లే
వాళ్ళకి అబ్ వాళ్ళకి ఏమన్నా అప్డేట్ వస్తే అప్పుడు అప్పుడు నువ్వు అడుగుదువు లే
ఉమ్ అలాగే
వోల్లకి జెప్పట్లేదు అంట
ఊ అదే నెక్స్టు చదివేస్తా ఈ ఫోర్ డేస్ లో అవి కూడా డినైల్స్ కుడా కానీ మండే వెళ్ళి అప్డేట్ చేపిచ్చుకొని డీనైల్స్ ఎక్స్ప్లెయిన్ జేబిచ్చుకుంటా నేను చదివింది కాకుండా ఇంకొంచెం మంచిగా అర్దమయేటట్టు చెప్పడానికి ఎక్స్ప్లనేషన్స్ తో అబ్బుడు అంటే ఇంటర్వ్యూ జేసేస్ ఇంటర్వ్యూ ఏదీపిచ్చేసుకుంటా ఇంకా
చురపిచ్చుకొని పెట్టిచ్చేసేసుకో అప్పుడు ఇంకేమి సంగతులు
ఏముంద్రె ఏమ్ లేదు
ఎక్కడికైనా ప్రశాంతంగా పోవాలనుంది ఎక్కడికొ ఒకటి
ప్రశాంతంగా పడుకోవాలన్నా నాకు ఆది ఉన్యా కానీ నాకు పొడుకోవలేకున్నా నేను
ఇంటికెళ్ళి నాకు మా ఇంటికే పోవాలనుంది ఇంటికెళ్ళి అప్పుడు ప్రశాం తంగ్ రెస్టు దీసుకోవాలి అనుంది ఆడైతే మా మామ్మ జేసి పెడ్
ఉమ్ సరే రొ